హలో వినిపిస్తుందా
స్తుందండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
చేస్తున్నారు
ఏం చేలేదండి మీరేం చేస్తున్నారు తిన్నారా ఏమైనా
ఆ తిన్నామండి మీరు
హు తిన్నాా ఏదో
ఆ మీకు ఏ ఫుడ్ అంటే చనాా ఇష్టం అండి
నాకా నాకైతే బర్గర్ అంటే చాలా ఇష్టం బర్గరు ఆ ఇంట్లో ఏమైనా చేసుకుంటాం కదా ఫెస్టివల్స్ అప్పుడు అదంట అంటే నాకు చాలా ఇష్టం నీకు
నాకి ఒకటంటూ ఏం లేదండి పిజ్జా బర్గర్ బిర్యానీ అలాంటివన్నీ ఇష్టాం ఆ అంతే అండి
ఉ ఇంకా పట్లైతే ఇంకా బిర్యానీ అంటే అందరికి క్రేవింగ్స్యఏ లే
ఆ మీకు కూడా బిర్యానీ ఇ ఇష్టమా అండి
ఆ నాకు కూడా చాలా ఇష్టం బిర్యానీ మీకే బిర్యానీ ఇష్ చికెన్ బిర్యానీ నా మటన్
మాకి మొగలాయ్ బిర్యానీ అంటే ఇష్ట ఇష్టంమండి
ఆవు నిజంగా ఉంటాంది నేను కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంది దాంట్లో ఏమంటే ఎగ్ అంతా స్మాష్ చేసి
ఆ అవిఅంత్త వెస్తారు మీకే బిర్యానీ అంటే ఇష్టంమండి
నాకైతే అప్ప ఆ ఒకటి స్పెషల్ బిర్యానీ అనే ఒకటి ఉంటుంది అంటే దాంట్లో ముక్కలు మంచిగా ఫ్రై చేసేసి చేసేస్తారు చూడు
ఆ ఆ
అదంటే నాకు చాలా ఇష్టం స మొగలే బిర్యానీ లాగానే ఉంటుంది కాకపోతే అది ఇంకా బాగుంటుంది
ఆ మీకు వాతావరణం ఎలా ఉండడం అంటే ఇష్టం అండి
అబ్బ నాకైతే వర్షం వచ్చినటూ వర్షం వచ్చేలాగా అంత ప్రకృతి లాగా వర్షం వర్షం వచ్చేదిప్పుడు మాం ఇస్మి లో
ఓకే
మ్మ్ ఆ చెట్ల మధ్యలో గాలి ఆ ఆ పక్షులంతా
వర్షం వచ్చిన వెంటనే స్మెల్ బాగుంటుందండి
ఇప్పుడు నెమల్లి ఉంటాయి కదా పికాక్స్ నాట్యం చేస్తాయ అంటారు అది మీకు తెలుసా
ఆ తెలుసండి బాగా నాట్యం చేస్తాయి అవి
ఆ వర్షం వచ్చినప్పుడు దాని ఏమి పికాక్స్ అన్ని విప్పుకొని
ఆ అవునండి
అలా అంతా అదంత అదే వర్షము నేచరు ఆ థింగ్స్ అన్నీ అవే
ఆ మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి
నాకా నాకైతే మా ఇంటి దేవుడుడి గురక్క స్వామి అని చెప్పి
ఆ
హ
మీర ఏవైనా ఫెస్ జాతరలు ఫెస్టివల్స్ అట్లా బాగా చేసుకుంటారా అన్నీ
ఆ చేసుకుంటాం మేమైతే మంచిగ చేసుకుంటాం
ఏమి చేసుకుంటారు
మేమా మేము నార్మల్ గా వచ్చి ఫెస్టివల్స్ అన్ని చేసుకుంటాం నాగుల్ చవితి అని చెప్పి మనకి ఉగాది దసరా ఫెస్టివల్స్ అన్ని ఉన్నాయిగదివన్నీ చేసుకుంటాం మరి ఇవన్నీ కాకోకుండా జా పాతర్లు కూడా చేసుకుంటాం
ఆ మేము కూడా అండి ఉగాది సంక్రాంతి బాగా చేసుకుంటాము ఇంగ మిగతావన్నీ అంతేమీ లేదు హ్మ్
కోరా నాగుల్ చూత్
ఆహా నాగళతోచ్చి అట్లా ఏం అంటే దస్ సరా అంత చేసుకోమండి
ఆ
మెయిన్ పండగ వచ్చేసి ఉగాది సంక్రాంతి అండ్ పీర్ల పండగ రీసెంట్గా వస్తోంది వన్ మంత్ తర్వాత
ఆ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ తే ఇంకా ఏం కున్నండి టుమారో ఆ ఈ మంత్ స్టార్ట్ అయిపోతుంది సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ నైన్త్ ఏమో ఎండ్ అయిపోతుంది
ఆ ఆ
మీ ఊర్లో చేస్తారా ఫెస్టివలూ
ఆ చేస్తారండి మొహరం
ఆ మొహరం ఆ అవునండి మొహరం చాలా బాగా చేస్తారు ఆ దేవుడికి చెప్ కరె అంట కదా
అవునండి ఆ మనీషి ఎంతుంటే అంత చెక్కర ఇస్తారండి
ఆ వెయిట్ వెయిట్ అవునవును పుట్టిన పిల్లలకి అలా త్రీ కేజీస్ ఉంటే ఇలా దేవుడికి చక్కర ఇస్ స్తాము అన్ జెప్పి
అ ఆ మీరు రీసెంట్ గా ఏమైనా ట్రిప్స్ కి వెళ్ళా రాండి
మేమేం వెళ్ళలేదండి అంత ఇంట్రెస్ట్లా అంటే జర్నీ చెయాలి ట్లంత కష్టమై పోతుంది మీకిఇష్ ఇష్టమా మీరు బాగా ఎల్లార ఎక్కడికైనా ట్రిప్పుకి ఎలా
ఆ వెళ్ళమండి వన్ టూ మంత్స్ బ్యాక్ పాండి చెర్రీ వెళ్ళాము, అక్కడ చాలా బాగుంటందండి నేచర్ అట్లంతా బీచెస్ చాలా ఉంటాయి ఆ,
ఇట్లంతా చాలా బాగుంటుంది. ఆ బీచ్ కి వెళ్లారా అండి మీరు,
ఆ బీచ్ కి వెళ్ళాము అక్కడ బీచే కదా స్పెషాలిటీ, అక్కడ రోడ్స్ కూడా చాలా క్లీన్ గా ఉంటాయి, ఆ
ఆ మరి అ మరి అక్కడ పాండిచ్చేరి కి వెల్, మరి వెంటనే అరుణాచలం కూడా దగ్గ
ఆ అరుణాచలం దగ్గరే అండి అది, కూడా చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణలు చేస్తారు అక్కడ,
ఆ గిరి ప్రదక్షిణ అంత ఆ లేదండి మేము వెళ్ళలేదు, మరి ఏమో ఆ గిరిపరక్షణ. దారిలోనే నరదృష్టి తీస్తారంట మరి భిక్షాటనాలు. ఉంటది మీకు తెలుసా అది,
అది తెలిదు కానీ వెళ్ళానండి నేను,
ఆ నేను కూడా ఎక్కడ చూసానండి రీసెంట్గా, అంటే అక్కడ అరుణాచలం గిరి, రక్షణ వేలు, ఒక వ్యక్తి ఇలా క్లాత్ బట్టి, పట్టుకొని ఏదో భిక్షాటన అని చేస్తారంట అది మీకు తెలుసా,
హ తెలియదండి,
మీరు చూడలేదు
ఆ చూడలేదండి. ఒకక్క టోపి అమ్మ అని ఉంటుందండి. ఆమెని ముట్టుకుంటే అక్కడ, చనా అంటే పవిత్రం మనకి,
ఆ టోపి అమ్ ఆ టోపి అమ్మ అని తెలుసు ఏమన్నారు డి, దిష్టి తీస్తార అని తెలుసు, ఫస్ట్ మనం వెళ్ళగానే, మనకు ఆ శివయ్య లాంటి. మూడు నామాలు బొట్లు పెట్టించుకొని,
ఆ అంతా దర్శనం కూడా బా బాగా జరుగుతుందండి ఫ్రీ ఒక టూ అవర్స్ కంత అయిపో, పోతుందండి,
ఆ గిరి ప్రదక్షణ అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఏమై నడవాలంటా కదా,
ఆ టూ త్రీ ఫోర్ అవర్స్ పడతదండి, మాకు అయితే ఫోర్ అవర్స్ బట్ట, పట్టింది నైట్ స్టార్ట్ అయితే. మార్నింగ్ తెల్లవారుజామ్ కంతా అయిపోయింది,
హు అంతేలే హు, కానీ తిరుపతికి మాత్రం. తిరు తిరుపతిలో కూడా అంతే పడుతుంది, ంద
ఆ అవునండి తిరుపతిలో కూడా అలానే టైమ్ ను బట్టి కొన్నిసార్లు ఫాస్ట్గా అయితుంది కొన్నిసార్ లేట్ అయితుంది అట్లా అండి మీరు వెళ్ళారా అండి రీసెంట్ గా తిరుపతికి
మేము అసలు వెళ్ళలేదండి మేము ఇంకా తిరుపతికి వెళ్ళలేదు
అవునా అండి మీరు రీసెంట్గా వెళ్ళిన దేవుడు ఎక్కడ
రీసెంట్ గా వెళ్లిిన దేవుడు అంటే మేము మా ఇంటి దేవుడికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదండి
ఆ బాగా జరుపుకుంటారా మీరు తిరునాళ్లో జాతరలు అట్ల అంత
ఆ జరుపుకుంటాం రీసెంట్ గా మా ఊర్లో పెద్దమ్మ జాతర జరిగింది
ఆ
ఆ అమ్మవారికి అంటే ఫార్టీ వన్ డేస్ అని చెప్పి డైలీ అంటే అమ్మవారికి చీర మార్చి వడి బియ్యం పెట్టి అట్లంతా చేశారు
ఆ
ఆ ఇంకా మరి ఫార్టీ వన్ డేస్ అని చెప్పి మన సైడు అమ్మవారికి ఇది అవేమి ఆ మేకలు పట్టెన్లు బలిస్త
ఆ అవన్నీ బలిస్తారండి బంధువుల్ని పిలిచి బాగా చేసుకుంటారు ఆ
తిన్నర్ లాగా అంటే మటన్ చికెన్ ఆ రోజు ఇంగంత నాన్ వెజ్ చేసుకొని
ఆ అవునండి
అలా చేస్త
మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారండి
మా కుటుంబంలో మేము మాది జాయింట్ ఫ్యామిలీ అండి
ఆ బాగా ఉంటుందా అందరు కలిసిమెలిసి ఉంటు
ఆ బాగుంటారు అందరు ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేసుకుంటూ అ ంత పిల్ల అంతా కలిసి మేల్ సి అందరు కల్సతిని అట్లంత చాలా బాగుంటుంది మీరు
ఫ్యామిలీ అండి మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంట ఉంటారు సిక్స్ మెంబర్స్ ఉంటారు పెద్దవాళ్ళు
హ
మీ ఇంట్లో అండి
మా ఇంట్లో నా మా ఇంట్లో అందరు పెద్దలు పిల్లలు అందరుూ కలిపి ఒక పన్నెండు మంది ఉంటారండి
ఆ
ఇంకా మీరి ఆ తిన్నాం మీకు వంట వచ్చా అండి ఏమైనా వంట చేస్తారామ
ఆ చేస్తామండి
ఏం చేస్తారు ఏమేమి వంటలు వచ్చ చ్చు ఆ నాకూ వచండి మేనేజ్ చేయగలను
వచ్చేసి ఎగ్ రైసు, గోబీ రైసూ రైస్లన్నీ బాగా వచ్చండి. ఇంకా పప్పు కొంచెం వచ్చు. ఎగ్ ఫ్రై చికెన్ బిర్యానీ ఇంకా ఇవన్నీ వచ్చండి.
నాకైతే ఆ ఆ గోబీ అవన్నీ బయట తినడం కన్నా మనమే ఊరికే తెచ్చుకొని వాటిని పకోడా లాగా వేసేసి మసాలా పెట్టేసి చీ చికెన్ అట్లంతా అట్లా చేసేసుకునేది బావుంటుందండి.
అవునండి బయట అంతా బాగోదు. దు ఇంట్లో చేసుకుంటేనే అయినా మనం
ఆ బాగొ అసలు ఎ ఏవి ఉండ దండి అన్నీ ఏ ఒకటి మస్ మసాలా లాగా అన్ని కలిపి పెట్టుకునేది. రైస్ ఉంటే చేసేసుకునేది. అ అట్లంతా చేసేసుకునేయచ్చు. హ్మ్ మంచిగా అంతే ఊర్ తె ఎంతెంత మసాలాలు వేస్ట్ తరు
అవును ఆరోగ్యం అంతా పాడైతుందండి.
పైగా అదేమైనా మంచి ఫుడ్డా హ్మ్ అదే అండి ఆ కాలీఫ్లవరో క్యాబేజీనో ఉంటే క క్యాబేజీ అంటే మనకు చేయడం రాదులే. కాలీఫ్లవర్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకో చో
అవునండి.
ఆ మనం చికెన్ కబాబ్ లె చేసే ప్యాకెట్ పౌడర్ వేసేసి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి కలిపి పెట్టేసుకోని
ఆ
అట్లంతా ఈజీ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. మీకు బిర్యానీ చేయడం వచ్చా
ఆ వచ్చండి ఒకసారి చేసాను.
ఆ ఫస్ట్ మంచిగా దంపెట్టు
ఆ ఫస్టు సగం రైస్ నుడికిచ్చికోని త ఫస్ట్ అవంతా మ్యాగినేట్ చేసుకోవాల
ఆ అదే హాఫ్ బాయిల్ రైస్ చేసి ఆ
మీకు వచ్చా అండి బిర్యానీ చేయడం
ఆహ నాకు రాదు కానీ
ఆ ఓకే అండి
హ్మ్
హ్మ్ ఇంకేంటండి
ఏం లేదండి మీరే చెప్పాలి. ఆ మీరు మ్యాగీ ఆ గార్లిక్ మ్యాగీ తిన్నారా మీరు
ఆ జస్ట్ మ్యాగీ తిన్నానండి. గార్లిక్ మ్యాగీ తినలేదు.
నాకొకరు చెప్పారండి. గార్లిక్ మ్యాగీ కూడా చాలా బాగుంటుందంట.
అవునా అండి అంటే ఎలా చేస్తారు అది
అంటే ఫస్ట్ గార్లిక్ అంతా తీసుకొని అంటే ఆయిల్లో మామూలుగా ఇప్పుడు మనం తరువాత అంతా పలేసస్సుకుంటామో అలానే చేసేస్ కొని మ్యాగీని ఉడక పెట్టుకొని తర్వాత మసాలా వేసుకొని ఇంకా అది గార్లిక్ మ్యాగీ
ఓకే అండి
హ్మ్మ్ సరే అండి బాయ్ అండి